హాయి వాట్ అరె యూ డూయింగ్
ఏం చేస్తునావ్ తిన్నావా
కాలి
మ్
ఏంటి మీ ఫ్రెండ్స్ ఇందాకేదో ఆట పాటిస్తున్నట్న్నారు
ఆ
ఏమంట
వాళ్లు మాట్లాడే మాట్లు విన్నీ
నవ్వక ఏం చేస్తారు. అంత అందంగా మాట్లాడుతుంటే మరి.
ఆ అసల్ బేసిక్కు వనికిన్ బేసిక్స్ యే తెలీదు గట్ల ఎట్ల అసలే ఎమని మాట్లాడాలి
అసలుకే నెక్స్ట్ సేమ్ముల వానిక్ ఇంటర్వ్యూ ఉంది ఇంగ అప్పుడు ఇమ్ ఇమ్ ఫస్ట్ లేస్పో నువ్ ఇన్నుంచి అంటడు
ఆ యాదో అట్టయే అట్లా
చెప్పినారా మన సినియర్స్ కి ఎవరివరు సెలెక్ట్ యరో
ఆహా ఇంకా చెప్ ఏంది
ఇంటర్వ్యూ జరిగింది గదా కాలేజ్ లో
ఆ
ఎవరు సెలెక్ట్ అయ్యారు చెప్పారా నేమ్స్
ఆహా ఎంత ఎవ్ చెప్పలేదు
ఫిఫ్టీన్ మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు అంటున్నారు కదా ఆ ఫిఫ్టీన్ మెంబెర్స్ సెలెక్ ట్టారంట అదే వాళ్ నేమ్స్ ఏమన్నా చెప్పారేమో అని
హా
హు మ్ రీల్స్ చేస్తది చూడ్ అ అక్క అనింది
అ
ఫిఫ్టీన్ మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారు. అనని మరి ఎవరిని చేష్ణరో డోంట్ మెన్షన్ ద నేమ్స్ యూ ఆర్ సెంగ్ దట్
ఓకే
హు హు
తెలీలా ఇప్ ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు ఏ ఇంగ్లీష్ లో మాట్లాడలే గాని
టాపిక్స్ చెప్పిందా మేడం హెచ్ చిట్ ఈ రోజు ఏదో టాపిక్స్ చెప్పిందంట రాసుకున్నారా మీరు.
ఆహా రాయలామాయింట్లో
ఎవర్ కొశన్ వేపర్ చెప్పరంటా
ఆయన్ చెప్పాడు కృష్ణారెడ్డి
చెప్పినాడా
ఆ టూ మార్క్స్ కె టెన్ కొశన్స్ ఇత్తాడు
ఆ
టెన్ మార్క్స్ కి పిక్స్ ఏమో ఇచ్చాడు.
సిక్సా హ
ఆహ ఏ బి ఆంట్ ఏ బి
అవి మొత్తం పేపర్ ఇస్తాడేమో ఆయన అసలు పేపర్ నమ్మగూడదు. ఒకటి చెప్పి ఒకటి ఇస్తాడు.
అహ
ప్రతిసారి అంతే సరే రాసుకున్నారా మీరు అది.
ఆ రాస్ కున్నం
ఒకసారి ఫోటో పెట్టు తర్వాత ఖాళీ గున్నప్పుడు ఫస్ట్ టైమ్ టేబుల్ చెప్పారా మిడ్ కి
తప్పలా ఇంకా మందే నించి ఉంటది అన్నారు. రేపేమ్ సివిల్ డ్రెస్ అంట ఆ సివిల్ డ్రెస్సా?
అవును శృతి కూడా అనింది సివిల్ అనే
ఎమ్ అంట ఏమో అక్క సివిల్ డ్రెస్సు ఏమం ఎ సింగిల్ డ్రెస్ ఏమో మీకు చెప్పలేదా
ఓపెనింగ్ ఎప్పుడంట కాలేజ్
రేపే అనుకుంటా
రేపా
రేపు వాళ్ళుకి మనకి చేశార్ గదా.
ఆమ్ దేదో ఓరియంటేషన్లనే సమ్థింగ్ ఏదో చేసార్ గదా అక్కడా?
ఆ వాళ్ళుకదే
ఉహ్
ఓకే
ఐపోయిందా ఇ కాలేజ్ వర్క్ మొత్తం అక్కడా?
ఆ ఐపోయింది ఇంగా. ప్లాంటేషన్ జేస్త్నారంటె అదైపోతే
ఇంకో మొన్న పోయినప్పుడ్ మనం వాటర్ సప్లై అదేంతా ఎం లేద్ కదా.
అ బెంచెస్ కుడ వేసేసార్ వే
ఔనా
ఎట్లాంటియి బెంజెస్ ఉడెన్ బెంచెసా?
ఏమో లోపల్కీ బీచ్ చూడ్లా బైట్నుంచి చూసా.
ఆ హా
గిట్ల ఐతే ఏస్తుండ్డొచ్
ఉహ్ మర్రేపూ సివిల్ ఎందుక్చెప్ ప్పినారు ఇంకా ఉన్నాయా మొక్కల్నాటేదెమన్నా?
నో
అదే ప్లాంటేషన్ ఇంకైపోలేదా అంటున్నా?
సాము
ఉ
ఏం ఇంత వరక్ ఏం చైయ్లా
సార్ పిల్చాడంటా ఎళ్ళారోళ్ళు ఇందాక ఫోన్ జేస్నప్పుడు అడిగైతే హలో
అందులో సింగిల్ డ్రెస్ వీళ్ళివో ఏమో మన సినియర్స్ నడిగితేమో లేద్ మకేం చెప్ప్లేదు అన్నారు.
మనగ్ చెప్పినార్ గదా.
మాయ ఆమ్
మీతో ఎవ్రు ఎప్పినరూ?
అ
వైస్ ప్రిన్ కల్సార్ చెప్పాడా మీకు?
ఆహా మేమొచ్చేసా త్రీ థర్టీ నించి ఒచ్చేసా
ఆ ఎప్పుడు మార్నింగ్ సెషన? టూ ఇంసెక్షన్ నా నాటింది
ఎందీ
అదే ప్లాండేషను మ్
టూ డేస్ నించదే ఒచ్చేమో ఏం లా లాబ్ లో ఇంగా లాబ్లో గుచ్చుంటాము. ఓల్ పాటి కొల్ ఎక్స్పెరిమెంట్ జెప్పోతారు. మల్లాఫ్టర్నూన్ నుంచి ప్లాంటేషన్ దీస్కోన్ఫోత్నారు.
ఏం జరగట్ల క్లాసైతే
ఏం జారగలా అసలు
సూర్య సార్ ఫోన్ జేస్త్ దా ఇన్ఛార్ సార్ ఫోన్ చేస్తన్నారంట అందరికీ
ఆ ఇంగ అంతేలే ఎవర్లా ఇంకా రాల మనోళ్ళు బా వి రాల ఆ పర్వీనోళ్ వేరే అమ్మాయి ఫ్రెంట్ బెంచేసే చేసే అమ్మాయిలు రాలే.
ట నైట్ స్టార్ట్ అవుతా అని చెప్పింది. మరి ఏమైందో వస్తుందో లేదో తెలియదు హైదరాబాడ్ అమ్మాయి రేపు స్టార్ట్ అవుతా అనింది
ఆ వాళ్ళిద్రే గా
ఉ
ఇళ్ రారు గదా
మీ ముందు బెంచేసొళ్ళు వచ్చారా
ఆ వాళ్ళు వచ్చేసారు లాస్ట్ బెంచర్స్ వాళ్ళు వాల్ రాలే
మ్మ్
అమ్మాయి వైట్ వైట్ బ్యూటీ మన క్లాస్ బ్యూటీ
వాళ్ళు రారు ఇంక ఇర్రెగ్యులరు మిడ్స్ కే అటెండ్ అవుతారు
ఆ
హుమ్ వాళ్ళ ముగ్గురు రారు మా రూమ్ అమ్మాయి వచ్చిందా
మీరూమ్ అమ్మాయి ఆహా ఇంకా రాలే అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది ఒక అమ్మాయి రాలే
ఆ టాపరు
ఆ
టాపర్
ఆ వచ్చింది అనుకుం వచ్చింది అమ్మాయి
కింద రూమ్స్ లో ఉంది అమ్మయ్
కింద రూమ్స్ లో అమ్మయా ఎవరు
టాపర్ వన్ కొంచెం బ్లాక్ గా ఉంటది
చిన్నమ్మయి
ఓకే వచ్చిందా ఎప్పుడు
వచ్చింది అమ్మాయి ఎప్పుటి నుంచో నిన్న కూడా ఉన్నది
ఆహా ఏం చెల్లెల్ని ఒక్కటే వదిలిపెట్టేసి వచ్చింది ఈసారి
ఆ వస్తాదిలే అయితే రేపుట్లోగా
మ్ ఏం పనుంది మా ఏంటి గుడ్డా ఎగ్గా హ్మ్ వాళ్ళు సాయంత్రం చేస్తారు కసేపాగు కసేపాగు చేస్తాం ఆయన మీ కట్టా హలో
ఆ
సర్ అమ్మ పిల్లస్తా ఉంది వంట చేయమని చెప్పి
హ్మ్ వచ్చా నిక్ కుకింగ్
అన్ని వచ్చు అందుకే అంత కాన్ఫిడెంట్ గా రూమ్ తీసుకునున్న అంటున్నా
అదే బెటర్లే
కనీసం నువ్ ఆడ బయట ఉంటే ప్రశాంతంగా కడుపు నిండ తిన్నానమ అయినా తింటాము శృతి ఉంది ఇంకా ఎవరు వస్తే వాళ్ళు
ఏమో ఒకసారి చూడండి
ఆ శృతికి కొం కొంచెం కొంచెం ఒచ్చు సో ఒక రోన్ నేను చేయకపోయినా ఆపిల్లా చేసి కొంచెం అడ్జస్ట్ అయిపోవచ్చు ఇంక ఇ ఎక్జామ్స్ టైమ్ లోనే కొంచెం అడ్ అడ్జస్ట్ చేసుకుంట చాలు ఇంకా ఎప్పుడు ఎవరు చేసినా ఏముంది
కుదిరితే
అక్కడ మీకి మన జూనియర్స్ తీసుకున్నారంట కదా చూసి
సెవెన్ కే అంట కదా
ఎక్కడ అసలు వాళ్ళు తీసుకునింది కాలేజ్ దగ్గరలోనే అని చెప్పిన్నారు అంటే మన కాలేజ్ ఏరియాలోనేనా హలో హలో
హలో
ఆ
గణపతి
ఓకే అంటే పద్మా కేఫ్ కి అదికాద్ కేఫ్ కి దగ్గరలోనే స్టార్టింగ్ లోనే కాంప్లెక్స్
మనోలు ఉన్నారు కదా సీనియర్స్ మన మెగా సీనియర్స్ ఆ
ఆ ఓకే ఓకే అంటే స్టార్టింగ్ లో ఉండే ప్లాస్ ఒస్తావ్ కదా అదే ఫస్ట్ అపార్ట్మెంటే కదా
ఆ పద్మా కేఫ్ కి ఇటుపక్క
అ ఆ ఓళ్లాది
అక్కడే తీసుకున్నది
ఆ సెవెన్ కె అంటే వాళ్ళు బడ్జెట్ రీజనబుల్ వెళ్తా మనము స్ట్రెంత్ అడ్జస్ట్ అయ్యన దాన్ని బట్టి తక్కువ డబ్బులు పడుతది
మ్ ఆ సెవెన్ కే చెప్తున్నారంట కదా
అవి అందరికి కలిపే కదా ఒక రూమ్ కి సెవెన్ కె అయ్యి ఉంటది అంటే ఈచ్ పర్సన్ సెవెన్ కే ఎట్ల ఇస్తారు అంటే రూమ్ కదా అది పీజే అయితే అట్లా క్యాలరీ చేస్ అని అనుకుంటద్ది
ఇక్కడ భవ్య అక్కొల్లది త్రీకే
రూము
ఆ త్రీ పాయింట్ ఫైవ్ ఇద్దరు మనుషుల్ బట్టిలే చిన్నది
ఆ అంతే మనుషుల్ని పట్టి ఉంటది ఎంత మంది ఉండరు వాళ్ళు
వాళ్ళు ముగ్గురేమో ఉండేది
ఓకే ఓకే టైం అయిపోయింది యా
సరే